హలో
హలో
నమస్కారం అండి ఆ నమస్క రండి బాగున్నారండి ఆ బావున్నమండి మీరు బాగున్నారా అండి ఆ బాగున్నామండి ఏం లేదండి ఊరికే ఇప్పుడే తినేసి ఇలా ఉన్నామండి ఇప్పుడే తినేసి ఇలా రూమ్కి వచ్చి న్నామండి మీరేం చేస్తున్నరు
అవునా అండి నేను వాక్ చేస్తున్నానండి తినేసి ఎందుకంటే నాకు డైలీ వాక్ చేయడం మళ్ళ వాక్ చా వాక్ చేస్తున్నా బయటికి వచ్చా వాక్ చేయడానికి కి అలాగే తిని తిని కూర్చుంటే మళ్ళీ లావు అయిపోతారు
అవునవును లెండి తిన్న తర్వాత వాకింగ్ చేయడం అనేది చాలా గొప్ప అంటే మంచి విషయం లేండి
ఆ లేకపోతే లావు అయిపోతాం
ఆ లావు అనే కాదండీ వాకింగ్ చేయడం వల్ల హెల్దీగా ఉండొచ్చు
ఆ మనకి వాక్ చేయడం వల్ల బ్లడ్ ప్రెషరు ఐ మీన్ బాడీకి ఒకే చోట కూర్చుంటే
ఉమ్ మబ్బు పడిపోతామండి అంటే బద్దకం ఎక్కువ అయిపోతుంది తినేసి పడుకున్నామంటే మనిషికి అప్పుడు బద్ధకం ఎక్కువయిన ప్పుడు మనిషి ఏ పని చేయలేడు ఏదైనా చిన్న పని చేయాలన్నా కూడా బద్ద మండి అయి ఇది చేద్దాంలే మళ్ళీ చేద్దాంలే అన్న ఇది వచ్చేస్తుంది
హ
అయిన మీరు చాలా గ్రేట్ అండి మీరు డై డైలీ చేస్తూ ఉంటారా వాకింగ్
ఆ డైలీ చేస్తానండి తినిన తర్వాత వన్ అండ్ ఆ తినిన తర్వాత వెంటనే వన్ అవర్ అన చేస్తానండి నేను
ఓ వన్ అండ్ హాఫ్ అవర్ గ్రేట్ అండి మీరు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ చేస్తారు హలో వినిపిస్తుందా అండి
ఆ ఇనిపిస్తుందండి నాకు
ఆ ఎట్లా అండి మీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరు న్నా మీ పెద్దలు డైలీ ఇలానే చేస్తుంటారేమో కదా ఇంట్లో
ఆహ లేదండి మా ఇంట్లో వాళ్ళందరు పొలాలకి వెళ్తారా సో వాళ్ళకి ఏం వాకింగ్ అవసరం లేదండి
ఉమ్ అంటే కొంత్ కొంతమంది ఎట్లంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఎప్పుడు తిని ఇట్లా అంటే వాళ్ళు చేసేదాన్ని బట్టి మనం కూడా చేస్తా ఉంటారు అంటారు కదండి పెద్దలు చేసేది బట్టి పిల్లలు కూడా చేస్తా అం హలో అట్లా మీరేమన్నా నేర్చుకున్నరేమో పెద్దల నుంచి అనుకున్న
అటా ఏం లేదండి నేను ఎప్పుడైతే ఆ చదువుకోవడానికి వెళ్ళాను అప్పటి నుంచి నేను స్పోర్ట్స్ కి వెళ్ళెదాన్నండి
ఆ
ఓకేనా అప్పటి నుంచి కొంచెం మేం బాస్కెట్ బాల్ ఆడతానండి అవునండి యూనివర్సిటీ ప్లేయర్ రండి నేను
ఓ అబ్బా గ్రేట్ అండి అంటే ఎట్లా దాంట్లో బాస్కెట్ బాల్ అంటే నాకేం తెలియద దండి దాని గురించి ఏమనుకో చెప్తారా
బాస్కెట్ బాల్ అంటే ఇప్పుడు ఆ ఐ మిన్ ఆ వా ఆపోజిట్ టీమ్ ఫైవ్ మెంబెర్స్ ఉంటాం మేం ఫైవ్ మెంబర్స్ ఉంటా మండి ఓకే నా కోట్ ఉంటుంది సో ఆ కోట్ కోట్లో ఐ మీన్ లైన్ లైన్ ఉంటుంది కోటి చుట్టూ సో ఆహ్ ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉండరూ ఓకేనా బట్ మనం కోర్ట్ లో ఉండేది మనం ఫైవ్ మెంబెర్స్ మా టీం వాళ్లు ఫైవ్ ఫైవ్ మెంబర్స్ ఉంటారు ఆపోజిట్ ఫైవ్ మెంబర్స్ ఉంటారు ఓకేనా సో ఆ బాల్ వచ్చేసి వాళ్ళు ఐ మీన్ ఎవరైతే కోచ్ ఉంటరో వాళ్ళు పైకి ఎగరేస్తారు సో ఎవరైతే బాల్ పట్టుకుంటారు అప్పుడు ఆ టైమ్ లో హైట్ ఉండే వాళ్ళని ఆ ముందుకు ఓ ఎక్కిలిస్తారు పట్టుకోడానికి
టాస్ వేసే బదులు ఇట్లా బాల్ ఎగరేస్తారా అండి దాంట్లో
అ ఆ టాస్క్ ఎందుకంటే బాల్ ఎవరికి దొరికితే వాళ్ళు వాళ్ళ రింగ్ ఆపోజిట్ రింగ్ కెళ్ళెసి బాల్ ఏసేస్తే అయిపోవెలె పాయింట్ వచ్చేస్తుంది
ఓహో ఎట్లా అండి పాయింట్ సిస్టమ్
ఆ పాయింట్స్ స్రెజ్ ఆ పాయింట్స్ వైజ్ అండి ఇప్పుడు ఆ ఆపోజిట్ టీం వాళ్ళ వచ్చేసి మా కోర్ట్ కు వచ్చేసి వెళ్ళ ఆ ఐ మీన్ బాల్ ఎసెస్ ఎలారనుకో బాల్ కి వన్ కౌంట్ మేము ఆ మేము తీసుకుపోయి వాళ్ళ కోర్టుకి ఇస్తే వన్ కౌంట్ ఆపోజిట్
అంటే వన్ కౌంట్ కి టూ పాయింట్స్ అనుకుంటా కదండి
వన్ కౌంట్ కి టూ పాయింట్స్ ఆ అలా ఆహా ఆ ఇక్కడ ఐ మీన్ ఇదోచ్చేసి లాంగ్ డిస్టెన్స్ నుంచి వేస్తే ఆ ఫోర్ ఇది ఫోర్ ఏమో ఇస్తారు దగ్గర్లో వేస్తే టూ ఏమో ఇస్తారండి
ఓ అదే నేను అప్పుడు మా కాలేజీలో అదే అదేండి మా కాలేజ్ లో ఆడేటప్పుడు ఇప్పుడు జస్ట్ చూస్తా ఉంట్రి ఇట్లా ఆడుతండ్రి అంటే అది రింగ్ ఉంటది కదండి ఆ రింగ్ బయట నుంచి వ అయితే త్రీ పాయింట్స్ లోపల నుంచి వస్తే టూ పాయింట్స్ అని ఆడతాను మా కాలేజ్ లో అప్పుడు ఒకటే చూసింటానీ అంతే నాగా అంత కొద్దగా తెలియదు
ఆ మళ్ళీ మామిలుగా మామూలుగా ఏస్తే పాయింట్స్ ఇస్తే ఇస్తారండి మళ్ళీ ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా ఫౌల్ అయినా ఆపోజిట్ టీం వాళ్ళు ఆ ఏమన్న మమ్మల్నీ కావల్సిన్కి కొట్టినా లేక పోతే బై మిస్టేక్ మనం బాలెస్ వచ్చేటప్పుడు, వళ్ళు తోసేసినా మన్ అప్మ్ బాడీ టచ్ కాకుడట్ల వాళ్ళు బాల్ దీసేసుకొని ఎళ్ళిపోవల్ల మనల్ని తొగి అకున్నట్లా
ఆ బాడీ టచ్ అయితే, ఫౌలా అండి? అదీ
ఐ మిన్ బాడీ టచ్ ఐ మిన్ బాడీ టచ్ కావచ్చండి. బట్ తొయ్యడమూ
మ్ మ్ అవును లెండి. అంటే కావాలని చేస్తే ఫౌల్ అన్నట్టు కదండి?
అ ఐ మిన్ అదే ఒకోకోసారి కావాలని చేసినా, లేక పోతె బై మిస్టేక్ తని ఇప్పుడూ ఆ త్రిబ్లింగ్ జేసేటప్పుడు బాల్ల్ మిడి ఐ మీన్ తనకూ బాడీ టచ్ కాకుండా, తీసుకొని ఎళ్లిపోతే, ఓకే. తను దొబ్బేసి, బాల్ దీసేసుకొని, ఆ ఎళ్ళిపోతే, అదీ ఫ ఫౌల్ అవుతుంది గదండీ.
ఓహో! అవును లెండి, అట్ల అంటె పెడితే ఇంగా కొట్ క్కుంటు అదీ అంటే పొడవైర్లు ఎక్కువైతయి కాబట్టి
తుంది గాని ఇంగా ఇదేం గేమ్మంటారు? అప్
ఊమ్, అదే అదే అందుకనేసి అలాంటి రూల్ పెట్టి ఉంటరు లేండి. ఇప్పుడూ వదిలేసిన తె మళ్ళీ గొడవ పడతారా? అవన్నీ చాలా జరుగుతాయి. అందుకనేసి, వాళ్ళ ముందే ఆలోచిం చి ఇట్ల బెట్టినట్టున్నరు.
ఆ అప్పుడు అల ఆలా ఏమన్నా జరిగితే, ఆ పర్సన్ కి ఎవరైతే, అ మిన్ ఫౌలో చేసి, అ మిన్ చేదిపిచ్చి వెత్తేసుంటారొ, ఆ పర్సన్ కి అర్రీ ఇదీ హక్కడా రింగ్ కిందా రింగ్ కింద అంటే ఉండుట కొంచమూ ముందులో టూ బాల్స్ ఇస్తారండి, షూటింగ్ జేయొచ్చు. తనకు టూ బల్సూ పడ్డాయనుకో, అతనకి పాయింట్స్ ఒస్తయి.
ఆహా, అంటే దాంట్లో ఆయె ఆ అవునులె బాస్కెట్ లో ఏసి స్తె టూ పాయింట్స్ ఒస్తయి.
ఆ టూ టూ టైమ్స్ టూ బాల్స్ ఏ ఏయొచ్చు వాళ్ళకి
అవునవును లెండి. టూ టైమ్స్ పడితే, టూ పాయింట్స్ ఇస్తరా అండి?
ఆ ఇస్తారండి. ఎ టూ టూ టైమ్స్ ఛాన్స్ ఉంటుంది తనకు
ఆహా, వే టూ టైమ్స్ ఇంగ్ పడకుంటే ఇంగ వేస్ట్ కదండి అప్పుడు
పండేంగా
ఆర్లు కావు. అవకాశం ఇచ్చి గుడా వేస్ట్ అయిపోద్దప్పుడు.
ఆ అవకాశం ఇచ్చి వేస్టు ఆ
ఏం లేదు, చాలా బాగుంటుదండి ఆడడంమంటే గేమ్స్. నాకు గూడా చా గేమ్స్ ఆడడం అంటె చాలా ఇష్టమండి. నేను ఆడుతుంట మా కాలేజ్ టైం లో. ఆ నేను అన్ని ఆడతాండి. క్రికెటు, కబడ్డీ, వాలీబాలు బాస్కెట్ బాలు నేర్చుకుందాం అనుకున్న గనీ, అప్ ఇప్పుడూ మా కాలేజ్లో వాళ్ళే ఎక్కువ మంది ఉంటరండి ఆడేవాళ్ళు. ఇంక అందుకనేసి, అప్పుడు నేనూ నేర్చుకోలేక పొయిద్ది. నేను బోతా అన్న వాళ్ళు
టిం బ్లేయర్లా ఉన్నట్టున్నారండి మీరు.
ప్చ్! లేదండి నేనూ అప్పుడు చిన్నప్పడు నుంచి నాకు ఇట్లా అలవాటు. గేమ్స్ అంటే, నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. అ అంటే కనిపించిన ప్రతి గేము ఆడాలనుకుంటానా ఇంకా అట్లానే అన్నీ అలా వచ్చేసయండి నేను అట్ల ఏదో కొద్ది కొద్దిగా నేర్చేసుకున్నా ఇంకా మాక్సిమం అన్ని ఆడతాం మీ గ్రౌండ్ లో అన్ని గేమ్స్ ఆడుతా ఉంటా
ఓకే మేన్లండి గేమ్స్ గేమ్ మ్స్ ఆడితే బెటర్ హెల్తీగా ఉంటాం మనము ఐ మీన్ పని చేసే వాళ్ళ అయితే ఆ మీన్ వ్యవసాయం చేసోస్తారంటే ఓకే పర్లేదు మనం ఏం పని చేయ కూనడా తిని కూర్చుంటే ఆ హెల్త్ ఇష్యూస్ ఆటోమేటిగ్గ
తొందరగా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయండి అందుకే నేను డైలీ గేమ్స్ ప్రిఫర్ చేస్తాను రోజుకు ఆ రోజు సాయంత్రము ఇట్ ట్లా గ్రౌండ్ కు పోయి ఆడందే నాకు నిద్ర పట్టదండి
ఓకే
ఆ డైలీ ఏదో గేమ్ ఒకటైనా ఆడితేనే నాకు మనశ్శాంతి అండి లేకుంటే ఏదో తెలియని ఫీలింగ్ అంతే ఇకా
అవునా అండి
ఆ అట్లా అ కాలేజ్ టైమ్ లో అయితే చాలా ఆడతంట మండి అప్పుడు మేము రోజు సాయంత్రం ఖచ్చితంగా నాలుగున్నరక్ కి మాకు కాలేజ్ అయిపోతాందండి ఐదు గంటలకం ఇంకా గ్రౌండ్ లో కష్టంగా ఉంటాయంటిమండి మేము రోజు ఏదో ఒక గేమ్ ఆడుతూనే ఉంటాం క్రికెట్ గానీ కబడ్డీ గానీ వాలీబాల్ గానీ అలా ఏదో ఒక గేమ్ ఆడ ఆడాలండి ఖచ్చితంగా
అవునండి ఏదో ఒక ఆడాలా లేకపోయినా మనం ఎక్కడ నియర్ బై గ్రౌండ్స్ లేకపోయిన ఎక్కడైనా జాయిన్ అయినాక్ కావాలి వాక్ అయినా చేయాల ఫిజికల్ గా మనకి ఎక్సర్సైజ్ ఉంటేనే బెటరు
ఆ అదే అండి మనం పిరికాలు కూడా స్ట్రాంగ్ ఉండాలండి అప్పుడు
ఉహూ
అంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయండి
మ్
మ్ అందుకనేసి ఎక్కువ వైట్ అంటే గ్రౌండ్ లోగాని ఏడైనా గేమ్స్ ఆడడానికి ప్రిపేర్ చేస్ డి గేమ్స్ లేనప్పుడు ఇలా వాకింగ్ లేకుంటే రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటా అప్పుడప్పుడు మ్ హు మీరు బాస్కెట్ బాల్ ఒకటేనా ఇంకా వేరే ఏదైన ఆడతారండి
లేదు బాస్కెట్ బాల్ ఒకటే అండి అంతే ఐ మీన్ ఎన్ ఎన్సిసికి వెళ్తాంటండి
ఓహో అవునండి ఎన్సిసి ఎన్సిసినా ఎన్ఎస్ఎస్ అండి
ఎన్సిసి అండి ఎన్ఎస్ఎస్ లోకి వెళ్దాం అనుకున్నాను గాని నాకెందు కో వాళ్ళు చెత్త్ఎత్తీయడము
ఆ
ఆ అవన్నీ క్లీనింగ్ చేపియడం నాకు ఎందుకో నచ్చలే
అంటే దాని దాని యొక్క ముక్ ఉద్దేశమే అది కదండి ఎన్ఎస్ఎస్ అంటేనే క్లీనింగ్ అదిదే కాబట్టి ఇంకా
ఆమెదింగా ఎన్ఎస్ఎస్ లో దిగితే అది తప్పదు కదండి అప్ క్లీన్ చేసేకెళ్ళాలా గ్రౌండ్ మొత్తము ఎవరేమేమి
దాంట్లో బాగాలే కాబట్టి ఖచ్చితంగా చెయ్యాలి అండి దాంట్లో ఉన్నప్పుడు హ్మ్
ఎవరోరేం తినేసి వేసేసింటారో ఏమోలే మనకి యాల చెట్లో పుట్లో తిరిగేసి అవన్నీ క్లీనింగ్ చేసుకుంటే పేపర్లు
ఆ
అనేసి మేము రాము ఇదైతే ఎన్సీసి అయితే కొంచెం బెటరేమో ప్యూచర్ కి అనేసి నేను దీనికెళ్తా అండి బట్ ఏదో ఎక్స్పెక్ట్ జేయ్ గవర్నమెంట్ జాబు కే పోదాం అనుకుని ఎక్స్పెక్ట్ చేసుకొని ఉంటే డిగ్రీ అయిపోయిన తర్వా త రియలైజ్ అయితి ఈ గవర్నమెంట్ జాబ్లన్ని అయ్యే కథలుగావు
ఆ అవునులే మాములే ఆ అలా ఏమి ఉండదండి కొద్దిగ కష్టపడాలంతే వస్తుంది అ మనమే ముందే రామనే వేసుకుంటే మనం ముందే రామనే వేసుకు అంటే మనకి ఏది రాదండి
లేదండి చాలా కాంపిటీషన్ ఉందండి బయట జనాలు ఎక్కువ
ఆ మాములే అండి కాంపిటీషన్ ఉంటది
ఒకసారి రాసిండు ఒకసారి రాసినప్పుడే అబ్బా ఇంతమంది ఒకసారి వెళ్ళానండి కానిస్టేబుల్ కు రాయడానికి
ఉమ్
కడప కెళ్ళా అయ్యో రైలు మొ త్తం వాళ్ళే ఉన్నారండి బస్సు మొత్తం రైల్వే స్టేషన్స్ మొత్తం వాళ్ళే ఉన్నారు ఎక్కడ జూసు తునా మనలాగా ఎగ్జామ్ రాసే కి వచ్చిండే వాళ్ళే నేను ఒక కడపలో నే ఎగ్జామ్ కు ఒక సెంటర్ కు వచ్చిండే వాళ్ళే ఇంతమంది ఉంటే ఆ మళ్ళీ ఎగ్జాం చూస్తే అక్కడుంది కాలేజ్ ఇక్కడ నుంచే క్యూ ఇదేందబ్బా ఇంతమంది ఉన్నారు గొర్రెమందల్లాగా ఆ అను కున్నా ఇంగ ఒక సెంటర్ లోనే ఇంత మంది ఒక రైల్వే స్టేషన్ లోనే ఇంత ఉంటే ఇంగ వేరే వేరే డిస్టిక్ లోఎంత మంది ఉండారు అబ్బా ఎన్ని సెంటర్లో ఎన్నెన్ ఎంత మంది ఉన్నారో ఈ కాంపిటీషన్ లో మనకు అవుతుందా
మాములుగాండి కాంపిటీషన్ అన్నాక ఉంటుంది మాములే ఇంకా ఇది ఉద్ధరుగా అంటే ఈజీగా రావాలంటే ఏది కాదు కదన్నీ
ఉమ్ ఉంటుంది ఈజీగా ఏది రాదు బట్ ఎందుకో కొట్టు వచ్చాన టైం తీసుకుంటుంది దండిగ ప్రిపరేషన్ ప్రిపరేషన్ చేసు ఆమెను ప్రిపేర్ కాకుండే ఏ ప్రిపేర్ అయ్యుండేవాల్లే కష్టము అటెండ్ చేయడము వితౌడ్ ప్రిపరేషను మనకు వస్తుందనే నమ్మకం ఓకే ప్రిలిమ్ సే లో గుడ్డిగా పాస్ అయినా మెయిన్స్ అవన్నీ ఉంటాయి కదండి
ఆ వస్తదిలేండి అట్లేం కాదు సరే అండి మళ్ళీ మీరు ఇచ్చిన ఈ సమాచారానికి చాలా ధన్యవాదాలు